హలో హలో చెప్పండి
తిన్నారా అండి
ఆ తిన్నాము మీరు తిన్నారా
ఆ మేము తిన్నాం ఏం కర్రీ చేసారు
ఆ ఆలుూ ఫ్రై
ఆలూ ఫ్రై అంటే మీకు ఆలూ ఫ్రై అంటే ఇష్టమా
ఆ
ఓకే ఏం చూస్తున్నారు టీవీ చూస్తున్నారా
ఖాళీయే సీరియల్ చూస్త కూర్చున్నాం
అంటే మీకు ఏ సీరియల్ అంటే ఇష్టం
అన్ని సీరియల్స్ చూస్తా అది ఇది అనే
అంటే అన్నిట్లో ఏ సీరియల్ ఇష్టం
ఎక్కువ అయితే జగదాత్రి
ఓకే అ జగురాత్రి ఎందుక ఇష్టం
అంటే జేడీ కేడీ ఆమె జేడీ మంచిగా చేస్త
అంటే వాళ్ళు పోలీసు దాంట్లో ఉండి చేస్తారు అ అట్లా అని చూస్తారా
ఆ దాని కోసమే
ఓకే ఓకే ఇంకా అంటే మీరేం చేస్తుంటారు
నేను ఖాళీయే కాని జాబ్ చేస్తున్నా ఇప్పుడైతే
ఓకే ఏం జాబ్ చేస్తుంటారు
కాలేజ్ లో రిసెప్షన్ దగ్గర చేస్తున్నాను నీట్ ఐఐటి దాంట్లో
ఓకే బాగుంటదా మీ జాబ్
ఆ బాగుంటది
ఓకే అంటే వాళ్ళ చెప్తూ మీరు కూడా ఏమైనా ప్రిపేర్ అవుతారా అక్కడ
ఆహా లేదు ఓన్లీ రిసెప్షన్ దగ్గర మాత్రమే
అంటే మీకు స్టడీ పరంగా ఏమి ఇంట్రెస్ట్ లేదా
ఆహా
కే ఇప్పుడు అంటే మీకేంటి స్పెషల్ అంటే ఇప్పుడు మనకు వస్తుంది కదా శ్రీరామనవమి అని
అవును అవును
ఉగాది అయిపోయింది తర్వాత శివరాత్రి అయిపో అయింది మీకు అందులో ఏ ఫెస్టివల్ అంటే ఇష్ట
శివరాత్రి ఇష్టం
ఉగాది ఇష్టం ఉండదా
ఉగాది కూడా ఇష్టమే కానీ శివరాత్రి కొంచెం ఎక్కువ
ఓకే అంటే ఇక శివుడు బాగా ఇస్తాం అనింటుంది మీకు
ఆ
ఓకే అండి ఇంకా మీ మమ్మీ మీ అందరు బాగున్నారా
అందర్ బా బావున్నారు
ఓకే ఓకే. ఇంకా ఆఫీస్కని వచ్చీ ఫుడ్ ప్రిపేర్ మీరే చేస్తారా మీ మమ్మీ చేస్తుందా.
ఇద్దరం కలిసి చేస్తాం ఇంకా, నేను కర్రీ చేస్తే ఆమె రైస్ అట్లా.
ఇక మీ మమ్మీ ఏం చేస్తుంటుంది.
ఆ ఈకో పార్క్ లో చేస్తది.
అవున్ అవును ఈ మధ్యలా ఈ కో పార్క్ అని ఓపెన్ చేశిర్రూ, బాగాగుందంట అసలు ఈకో పార్క్.
ఆ దాంట్లోనే చేస్తది.
ఆ ఈకో పార్క్ లో బాగా ఫేమస్ అయినది బర్డ్స్ అంటున్నారు గానీ అక్కడ మొత్తం నేచర్ ఉంటట్టుంది.
ఆ నేచర్ కోసమే చాలా మంది యెల్తారు.
అదే అదే ఇప్పుడు నేను న్యూస్ లో కూడా చూశినా, బాగా ఈకో పార్కూ అసల్ ఫేమస్ అవుతుంది అది.
హ్మ అదీ మా సార్లైక్ ఉంది కదా
ఆ మనం అక్కడ స్టెప్స్ లాగా ఉంది గదా స్టెప్ స్ప్స్ లాగా ఆ స్టెప్స్ పైన్ కెళ్లి చూస్తే అదే ఏదొ వంతెనలాగా ఉంది గద్ దా. ఆ స్టెప్స్ పైన్ కెళ్ళి చూస్తే అక్కడా చే అదే రివర్ వేవు చాలా బాగా అనిపిస్తుంది. ఈవనింగ్ టైమ్ లో అయితే సన్సెట్. కిందికి దిగుతావుంట్ టది గదా. ఉమ్ అప్పుడింక్ కా బాగా అనిపిస్తదండీ.
అవును.
ఉమ్ మీర్ ఎల్లారా అక్కడకీ.
అహ లేద్ వెళ్దాం అనుకున్నం కానీ ఎళ్ళలేద్.
ఓకే ఎళ్తారా.
ఆ ఎళ్ళాలి నెక్స్ట్ మంత్ అట్లా.
ఆ ఓకే ఓకే. ప్చ్మేమయితే రీసెంట్గా వెళ్ళినం గానీ బాగ అనిపించింది గాని లోపల వరకి ఎళ్ళలేదు మేము ఇంకా, బర్డ్స్ కూడా ఉన్నాయంట బటర్ఫ్లై బటర్ఫ్లైవీ ఉందంట అక్కడ అసల్ మేము అది చూడలేదు.
ఆ లోపల ఉందంట అది మొత్తం.
ఆ మళ్ళీ ఒకసారి మా మా పిల్లలు కూడ ఉన్నరు కదా వాళ్ళతో విజిట్ చెయాలి అక్కడా.
హ్మ మేము కూడా ఎళ్ళాలి అనుకున్నం. కానీ ఎళ్ళలేదు నెక్స్ట్ మంత్ అట్లా ఎళ్ళాలి.
ఓకే ఓకే. ఉమ్ ఇంకా ఏంటి విశేషాలు.
ఏం లేదు చెప్పాలి మీరే.
ఆ నేను కూడా వర్క్ చేస్తున్నా గానీ, నాకు మా డ్యూటీలో వర్క్ ప్రెషర్ బాగా అవుతుందండి.
హ్మ
ప్చ్ ఆ అందుకనే మా డ్యూటీ దగ్గర మానెయల అనుకుంటున్నాను.
ఎక్కడ చేస్తారు మీరు
ఇక్కడే ఇక్కడ చేస్తాను క్లర్క్ గా చేసాను కానీ బాగా ప్రెషర్ పెడుతున్నారు వాళ్ళు టార్గెట్స్ ఉంటున్నాయి ఈ టార్గెట్స్ వల్ల మైండ్ అప్సెట్ అవు తుంది
హమ్
ఇలా అని చెప్పి మానేయ్యలా అనుకుంటున్నాను ఉమ్
ఎక్కడైనా చూస్తున్నారా మళ్ళీ
లేదండి జూ సర్చ్ చేసుకోవాలి
ఆహా
హమ్ ఇంకా చెప్పండి విశేషాలు ఇంకా ఏంటి ఇంకా ఏమన్నా తెలిసిన విశేషాలు
ఏం లేవు ఇంకా తెలిసినాయి అంటే
ఓకే మీకు తెలిసింది మంచి గుడి ఎక్కడ ఉంటుంది అంటే ఆ టెంపుల్ బా అంత మంచి ఉండాలే అ
కవ్వ కవ్వగూడ దగ్గర బాగుంటది ఒక టెంపుల్ ఇక్కడ అన్నిట్లో అది బాగుంటది అది స్వర్ణశిల్ ఈ కాళీ మందిర్
అవున అవును దానిలో అన్ని చూసేవే ఉంటాయి కదా
ఆ అన్ని అన్ని దీన్లన్నీ చూసినట్టు ఉంటాది అక్కడ
అంటే ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరకి వెళ్లే బదులు అక్కడికి వెళ్తే ప్రతి ఒక్క టెంపుల్ రీచ్ అయినట్టు ఉంటాదా ఓకే ఓకే హే అయితే అక్కడ కూడా ఒకసారి మేము విజిట్ చేయ్యాలి సమ్మర్ వస్తుందిగా ఎలానో సమ్మర్ కి చిల్డ్రన్స్ కి హాలిడేస్ ఇస్త తరువా తీసుకెళ్ళాలి వాళ్ళకి
హా
హమ్ ఆ ఇంకా చెప్పండి
చెప్పాలి మీరే
ఆమ్
బాగుంటాది అక్కడ మీరు కూడా వెళ్ళండి ఒక్కసారి
ఊ నేను వెళ్తానండి మీరు చెప్పారు కదా వెళ్తాను ఆ మనకి ఇక్కడ ఇక్కడ ఇక్కడ ధర్మగిరి టెంపుల్ని కూడా ఉంటాది అది కూడా చాలా బాగుంటాది టెంపుల్
అవును
మన మన్న ఇక్కడ తెలంగాణలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అసలు అసలు ఉన్న టెంపుల్స్ అన్ని బాగుంటాయి
అవును
ఉమ్ సరే వి ఆ అదే ప్రతి ఒక్క టెంపుల్ బాగుంటది ఇంకా చిల్డ్రన్స్ కోసం నేచర్ పార్క్లు కూడా బాగున్నాయి యనిమల్ పార్కులు ఉన్నాయి అవి కూడా బాగున్నాయి ఉంటాయి యాక్టువల్ గా అయితే జూ పార్క్ వెళ్ళాలండి జూపార్క్ లో మనం ప్రతి ఒక్కటి చూడవల్సిన ఉంటాది బర్డ్స్ ఉంటాయి యానిమల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అందులో అసలు అప్పుడు కన్నా ఇప్పుడు చాలా అవును బాగుందంట గార్లదిన్నె వాళ్లు అన్నారనమాట ట
నేను అప్పుడెప్పుడో నా స్కూల్ టైమ్ లో వెళ్ళా నేను మళ్ళీ ఇప్పుడ వరకి వెళ్ళలే
ఓకే నేను కూడా చిన్నప్పుడు వెళ్లాగాని మళ్ళీ వెళ్ళలే మా ఇవాళయితే ఒకటి జరిగింది మా ఆఫీస్ లో మా ఫ్రెండ్ ఉంటుంది ము ముస్లిం ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇగ రన్ రంజా న్ అయిందిగా మొన్నా రీసెంట్ గా ఇగ రంజాన్ కి అస్సలు ట్రీట్ ఇవ్వలేదు అనమా ట ఇవాళ ట్రీట్ అడిగాం మేము ఇంగ ట్రీట్ ఇచ్చింది తను ఒక పెద్ద హాస్ పిస్తా హౌస్ తీసుకెళ్ళి ఆ మటన్ బిర్యానీ ఇంకా ఆమంటారు అది లాలీపాప్స్ అని చికెన్ లాలీపాప్సు ఆ అపోలో ఫిష్ ఫ్రై అన్ని ఆర్డర్ చేసింది అండి మేము చాలా ఎంజాయ్ చేసినాం ఫుడ్ ని
అవునా
చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయి
ఆ
ఉ అట్లా మీ ఫ్రెండ్స్ ని ఎప్పుడన్న ఎళ్తారా మీరు
కాలేజ్ లో ఉన్నప్పుడు వెళ్తుండే అప్పుడు ఇప్పుడు ఇప్పుడేమి వెళ్ళట్లేదు
అవునా కొంత మంది అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు రేర్ గా
అవును మొన్న మా ఫ్రెండ్ కలిసింది ఒక ముస్లిం అమ్మాయి ఆమాయి కలిసిండ ఇంకా ఫెస్టివల్ కేం పార్టీ ఇయ్యలే అంటే ఎప్పుడైనా కలిసినప్పుడు వెళ్దాం అనేసి అనుండి
ఫ్రెండ్స్ తోనే బాగుంటది ఆ మళ్ళీ ఇంకా అది దొరకదు ఇంగ అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటా ఫస్ట్ మా ఫ్రెండ్ కూడా ఉండేది ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా బాగుండేది కాని తన హెల్త్ ఇష్యూ వల్ల తన జాబ్ మానేసింది అనమాట
ఆహా
ఊ
కూడా నిన్న మార్నింగ్ అనిపించింది మా ఫ్రెండ్ వెళ్దామా అంటే లేదు నాకు ఆలిడే ఉన్నప్పుడు చెప్తా అంటే సరే అనేసి అను ఉండే
ఓకే ఓకే, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయ్యాలండి.
అవును
ఆ ఆమె ముస్లిం ఫ్రెండ్ అయితే చాలా మంచిదమ్మాయి. మనసులో ఎట్ల ఉంటదో తెలివదు. కానీ బయట ఎట్ తే మంచిగా మాట్లాడతది సరే అండి, తిన్నారా మీరు?
లేదు ఇప్పుడు తినాలి.
ఇంకా మేము కూడా తిన్లేదు ఇంకా, మా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు.
ఆ
ఇంగ నేనేం తింటాను, అక్కడే ఫుడ్ ఫుల్లయిపోయింది.
అవునా
అవునండి, సరే అండి ఉంటాను.
ఓకే